ఎయిటీ ఫైవ్ ఆ
మ్
ఇది ఫిఫ్తా కాలా
ఆహా కాదు
ఆహా
హా అట్లా ఆ సిరీస్ రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది
మ్ ఎన్ని ఎపిసోడ్స్
ట్వంటీ ఎయిట్ ఉన్నాయి కానీ యూట్యూబ్ లో ఫోర్టీనే ఉన్నాయి
ఉంహు
ఏ నువ్ నువ్వు దాన్లో ఒకసారి అంటే లైట్ గా చెప్పు ఇ మరి బ్రీఫ్గా దాంట్లో ఏం జరుగుతుందో
ఏ ఇది లైటర్న్ ప్రిన్సెస్ లోనా లైటర్న్ ప్రిన్సెస్ లో హీరో ఏమంటే చాలా మంచి ప్రోగ్రామర్ అన్నమాట.
ప్రోగ్రామర్ అంటే?
చాలా పెద్ద ప్రోగ్రామర్. బీటెక్ కి జాయిన్ అవ్వంగానే తనక అన్ని లాంగ్వేజెస్ వచ్చు. అంటే ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో తెలుసు ఇంకా అందరూ ప్రోగ్రామింగ్ ఆ కోడింగ్ అందరూ ఇంకా సి ప్రోగ్రామింగ్ ఏమి అని తెలుసుకునే లోపే, తను ఇంకా వైరస్ ఇచ్చే లెవెల్ లో ఉంటాడన్నమాట. వైరేస్ అంటిచే లెవెల్ లో అట్లా ఫస్ట్ లో చానా యారోగెంట్ గా ఉంటాడు హీరో వస్తాడు ఇంకా ఇది క్లాసెస్ అంటారు చూడు వీటిని స్టడీ క్లాసెస్ అలాంటి వాటికి అటెండ్ కాడు అన్నమాట ఎందు కాలేదు అనేసి క్లాస్ వెళ్ళారా అని అడితే ఆ క్లాస్కి ఒక ఆమె ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట ఈ క్లాస్ మానిటర్. ఎందుకు రాలేదు? అని అడిగితే దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాడు.
హ్ హి హి
పాపం దీనికి మార్క్స్ తగ్గుతాయన్నమాట క్లాస్ కి ఎవరు రాకపోయినా మానిటర్ కి మార్క్స్ తగ్గిపోతాయి. చాలా బాధపడతా ఉంటుంది. ఎట్లా బాధపడతా ఇద్దరు రారన్నమాట క్లాసులకి. ఒకటి హీరో ఇంకోటి రెంది అని ఇంకో అమ్మాయి వాళ్ళ రూమ్మేటే. ఆ అమ్మాయికి ఈ స్టడీస్ అవన్నీ నచ్చవు అన్నమాట. మ్యూజిక్
మ్యూజక్ లైఫ్
ఆ మ్యూజిక్ లైఫ్, బ్యాండ్ అలాంటివి అంటే ఇష్టం ఆమె ఎప్పుడు అంతే వాళ్ళ డాడీ కోసం వచ్చి జాయిన్ అవుతుంది. కానీ మార్నింగ్ పోతుంది ఆ బ్యాండ్ చూసుకుంటుంది ఎప్పుడో నైట్ వస్తుంది అన్నమాట. అంట క్లాసులకు కూడా అటెండ్ కాదు మంచిగా ఇద్దరరూ డిఫరెంట్ గా ఉంటారు. ఆ మానిటర్ ఏం చెప్తుంది ఎట్లాగైనా నువ్వు హీరోని క్లాసులకి రప్పియ్యాలా నేను రెందిని చూసుకుంటా అని చెప్తుంది మానిటర్.
హీరోయిన్ కి
హీరోయిన్ కి ఒక రోజు హీరోయిన్ ఎందుకు క్లాసెస్ కి రావట్లేదు? ఇప్పుడు మార్నింగ్ అనేసి ఒక రోజు వెళ్తా ఉంటే హీరో ఫాలో అవుతా పోతాది అన్నమాట.
పోతే ఒక ప్లేస్ మంచి ప్లేస్ లో వాడు కూర్చొని మంచిగా ప్రోగ్రామింగ్ చేసుకుంటా ఉంటాడు.
కోడింగ్. ఆ మంచి ప్లేస్లు లో అంటే కాలేజ్
కాలేజ్ లోనే బయటికి ఏమి వెళ్ళ లేదు కాలేజ్ లో ఇప్పుడు ఎలా అంటే అంటే మన కాలేజ్ లో ఆంటీ వాళ్ళ రూమ్ ఎక్కడ ఉంది చూడు అక్క వాళ్ళ రూమ్
అక్కా వాళ్ళు ఏ అక్కా వాళ్ళు
వాచ్మెన్ అంకుల్ వాళ్ళు ఇల్లు ఉంటాన్ లా
ఆ ఆ
సేమ్ ఆ టైప్ లోనే ఒక ఇల్లు ఉంటుంది అన్నమాట.
మ్
ఎవరు ఉండరు ఆ ఇల్లులో టెర్రస్ ఉంటుంది.
మ్ హు
ఆ టెరెస్ మీద చేసుకుంటా ఉంటాడు. ఆ టెర్రస్ కి కీస్ కూడా వేసేస్తాడు అన్నమాట ఈడు ఎవరు రాకుండా. ఇంకా హీరోయిన్ అప్పుడప్పుడు పో పోతాఉంటుంది. నువ్వు ఎందుకు రావు అది అడుగుతుంది వాడు వచ్చి ఒక గేమ్ అనేది తయారు చేసుంటాడు అన్నమాట. సరే నువ్వు ఈ గేమ్ ఆడు ఒకవేళ విన్ అయితే నేను క్లాసెస్ కి వస్తా అంటాడు.
అ పిల్ల వర్త్ ఉందా?
ఆ గేమ్ అదే అంటే ఏమంటే మనం మొబైల్స్ లోలాడతాం చూడు ఆ గేమ్ లాగే ఆడుతుంది ఆడుతుంది ఆమె ఏమి చేసినా ఆ గేమ్ అవుట్ అవుతుంది. ఎందుకంటే వాడు ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి రాసి ఇఫ్ స్టేట్మెంట్ రాసింటాడు అన్నమాట ఎట్లయినా ఆమె ఒకవేళ గేమ్ ఆడినా అవుట్ అవుతుంది గేమ్ ఆడకపోయినా అవుట్ అవుతుంది ఆమె
అవును
ఇక ఇది నీ జన్మలో కాదులే అనేసి వాళ్ళు వదిలేసి క్లాసెస్ కి రారు. కానీ వాళ్ళకి ఇద్దరికి ఇట్లా కొంచెం ఫైటింగ్ జరుగుతా ఉంటుంది.
కాదుమా ఇప్పుడు ఇప్ ఒకటే రాసినాడు ఎల్స్ రాయలేదు అని నువ్వు చెప్తున్నావ్ వాళ్ళు చూపించారా? ఇట్లా ఇది సిచ్యుయేషన్ అని.
అది చూపిస్తారు అన్నమాట అంటే అది పొరపాటుగా అంటే అది యాప్ గా ఇంప్లిమెంట్ చేయలే కదా కోడింగ్ పక్కన గేమ్ అవుట్ పుట్ గా వస్తుంది అది ఎందుకో బ్యాక్ నొక్కుతుంది అన్నమాట. బ్యాకింగ్ నొక్క ని ప్రోగ్రామింగ్ చూస్తుంది. ప్రోగ్రామింగ్ చూసి ఎందుకునువు ఎల్స్ స్టేట్మెంట్ రాయేదు అని అడుగుతుంది. అన్నమాట. ఎందుకు రాయలేదు
వావ్ అట్లే జుపిస్తారు.
అది అడుగుతుంది. క్వశ్చన్ అడుతుంది నువ్వు ఎందుకు ఎల్స్ స్టేట్మెంట్ రాయలేదు ఎందుకు నువ్వు కావల్సినందుకే నాకు ఈ గేమ్ ఇచ్చి ఆడమని చెప్పినావు. అలాంటప్పుడు అంటే ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి అంటాడు వాడు. అది ఎందుకు లేదు ఆ స్టేట్మెంట్ కి అ మళ్ళా క ప్లేస్డ్ అ నిజంగానే అంటాడు వాడు నువ్వు అంటే ఇష్టం లేదనేసి
అయ్యయ్యో పాపం
కానీ మీద కాదు అనేసి తెేచ్చుకొని ఫస్ట్ అయితే హీరోని కరిష్క ఫీల్ అవుతారు. రామని
మళ్ళా ఆమెకి ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుని ప్రోగ్రామింగ్ నుంచి క్విట్ అవుదాము అన్న సమయంలో లేదు నీకు పొటెన్షియల్ ఉంది అనేసి ఒక అప్పుడు తీసుకొని అంటే వాళ్ళు ఒక బేస్ తయారు చేసి రన్నమాట హీరో అంటే మంచిగా కోడింగ్ వచ్చు కదా అందుకని వాళ్ళ సార్ వచ్చేసి నువ్వు అందరికి ట్రైనింగ్ ఇవ్వు ఇక ఒక రూమ్ ఇస్తా అంటాడు.
హ్మ్
అందరూ వెళ్తారు చాలా మంది వరకు కానీ హీరోయిన్ కదా హీరోయిన్ వెళ్ళదన్నమాట.
మ్
హీరోయిన్ ని హీరోనే వచ్చి ఇన్విటేషన్ ఇస్తాడు నా పేస్ కి నువ్వు జాయిన్ అవ్వచ్చు నువ్వు రావాలనుకుంటే. అనేసి అప్పుడు వెళ్తుంది అభేస్కది
హు హూ
అంతవరకు వెళ్ళదు అప్పుడూ మంచిగ వాళ్ళు ఏమి వాళ్ళు ఇంకేమి టూ సెకండ్ ఇయర్ లోనే అనుకుంట ఒక యాప్ ని క్రియేట్ చేస్తారు దాంట్లో సక్సెస్ అయి టరు యా ప్ కి చాల మంది అంటే కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటాయి కదా కాలేజ్ కి అ కం పెనీస్ వచ్చేసి ఆ యాప్ ని యూస్ చేసుకోవాలనుకుంటారు అంటే ఆ స్టూడెంట్స్ చేయినారు అని లేకుండా ఆ కంపెనీస్ చేయనట్టుగా చేద్దాం అనుకుంటారు
సెకండ్ ఇయర్కేనా
ఉ నేనైతే షాక్ లో ఉంటే వాడు ఒక రోజు అది ఫస్ట్ ఇయర్ లో ఒక హాట్ ప్రోగ్రామ్ రాయమని క్వషన్ అన్మాట అది నీకు పెడతావా మనకు లీళ్లు వస్తే పాపం అందరు బేసిక్గా హా ప్రోగ్రాం రాస్తే వాడు ఎట్ల రాస్తాడో తెలుసా ఒయమ్మ కళ్ళు తిరిగి పడిపోతాం ఎంత బాగుంటుందో వాళ్ళు ఫైవ్ మినిట్స్ ఆ ప్రోగ్రామ్ని ఆ ఉంటుంది చూన కోడ్ ఎట్ల రాయాలి ఏమి అనేసి చానా ఉంది దానికి వాళ్ళు అందరూ ఆ హిరోయిన్ హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ ఆ కోడ్ ని చూస్తా అవుట్ పుట్ ని చూస్తా ఫైవ్ మినిట్స్ అట్లే ఉండిపోతారనమాట ఇట్లా ఈ ఇట్లుంటుందా అంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఇట్ల రాయాల మనం రాసింది ఏంది అన్నట్టు క్వషన్ వాళ్ళు నా క్కూడ అట్లా అనిపిస్తుంది నాక్కూడ అదే చూడ ద్దామా అనిపించేసింది ఎంత బాగుంటుందంటే ఆ హాట్ పెడత పెడత రీల్ పెడతా
పెట్టు అ మీ గట్టు వేయిటింగ్
ఇంకా దీనికి లైటర్ అండ్ ప్రిన్సెస్ ఎందుకు వచ్చిందంటే ఆ హీరో వచ్చేసి ఎప్పుడుూ లైటర్ని ఆన్ ఆఫ్ చేస్తా ఉంటాడనమాట
ఊహు
మనకి లైటర్ అంటే ఇష్టం ఎందుకు ఆలైటర్ అని మళ్ళ అడుగుతుంది అనమాట హీరోయిన్ మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అయినాక అడిగితే అది వాళ్ళ నాన్న ఇచ్చింటాడు అందుకే వాళ్ళ డాడీ చనిపోయింటాడు చిన్నప్పుడే
ఇప్పుడు నువ్వు చెప్పిండేదంతల్ లైటర్ అండ్ ప్రిన్సెస్ స్టోరీనా హు
లైటర్ ఆ చెప్
కొరియందా
ఇది చైైనీస్
ఆ చైనీస్ ఓకే
ఎవల్ డాడీ ఇది ఆ లైటర్ వాడు తీసుకొని దాన్ని యూజ్ చేస్తా ఉంటాడు వాళ్ళ డాడీ దాంతో ఉన్నట్టుగా అనుకుంటా ఇంక ప్రింసెస్ ఎందుకంటే ఆమ ఫస్ట్ వా వాడు ఆమెను చూసింది ఒక ప్రిన్సెస్ లాగ చూసిండనమాట వీళ్ళు కాలేజ్కి వచ్చినప్పుడు కాదు వాడ్ చూసిండే తను నేను ఎప్పుడు అో వాడు స్కూల్లో ఉన్నప్పుడే చూసిండనమాట అంటే వాడు ఎన్నో కష్టాలు పడుతుందె అంటే మా ఒక ఒక రానిలాగ బతుకుతుంది వాళ్ళ ఇంట్లో ప్రిన్సెస్ లాగ వాళ్ళ అమ్మ వాళ్ళంతా బిజినెస్ ఏ కష్టం రాక్ త కున్న పెరుగుతా ఉంటుంది మనకప్పుడు కొంచెం ఒకా ఏమంటారు ఆ
జల్సా
ఉమ్
జెలస్లా ఫీల్ అయినాడు వాడు
ఆ జలస్లాగే కొంచం అందుకే వాడు అనేది అప్పుడు ఎందుకంటే నువ్వు నాకు నచ్చ జోక్ కాబట్టి అని అది మనిషి ఇంట్లో పట్టుకొని అంటాడు ఆ అందిే అది మనుషలో పెట్టుకోన్ మరిలా తెలుస్తుంది డబ్బున్న వాళ్ళందరూ అలానే ఉండరు పొగరుగా సమ్ కొందరు కూడ ఇలా హీరోయిన్ లాగ ఉంటారని వాళ్ళకి తెలుస్తుంది
ఆహ
కానీ వాడు మధ్యలో జైలుకి పో పోతాడు జైలు హీరోయిన్ వాంతోనే ఉంటుంది జైలుకి పోయే ముందు వాడు ఇంత చేయింటాడు తెలుసా హీరోయిన్ ఇన్కి అస్సలు నీతో నేను అసలు నీతోన్ మాట్లాడలేదు ఏమందో చెప్పసాడు అయ్యో ఏడ్ పొచ్చేసింది. అంటే నేను లవే చేయలేదు నేను నేను యూజ్ చేసుకున్నాను అంటాడు వాడు అంటే యాప్ ప్ కోసం అంటే యాప్ వేరే యాప్ కోసం అని చెప్తారులే అది ఎందుకు నీకు మ తెలుస్తు అది స్టోర్ అంత యాప్ కోసం అది దీని చాల మ్యానిపులేట్ చేసేస్తాడు హీరోయిన్ హీరోయిన్ నమ్మేస్తుంది చాన ఏడుస్తుంది మళ్ అలా తెలుస్తుంది తన ఊరికెనే జయకి వెళ్తాడు అది కావనే వెళ్ళడు వడేల్కి అంటే ఒక వాళ్ళ అక్కని చం చం వాళ్ళక్క హీరోయిన్ హీరో వాళ్ళక్క చనిపోవడానికి వాడు కారణం అయితాడు వాందె ఇలానే రివెజ్ తీర్చుకో కోలనేసి ఎలా అయిన వాని మీద రివేంజ్ తీర్చుకోవాలని వాన్ని కొట్టి జైలుకి వెళ్తాడనమాట
హీరొ
ఆ జైలుకి వెళ్లే ముందు ఇలా ఏదైన తనకి బ్యాడ్గా చేస్తేనే తను మర్చిపోతుందని సీట్ల మనిపులేట్ చేస్తాడు కొంచం
ఆహ
మళ్ళా జైల్ నుంచి వచ్చిన తర్వాత అదంతా అర్థం చేసుకుంటుంది ఓకే ఇదంత మ్యానిపులేట్ చేసింది తనకి ఇష్టం లేక కాదు అనేసి లాస్ట్లో ఇంక ప్రిన్సెస్ ఎందుకంటే హీరోయిన్ ప్రిన్సెస్ కాబట్టి వాళ్ళు ఒక కంపెనీ కూడ పెడతారు ఎల్ అండ్ పి అని లైటర్ అండ్ ప్రిన్సెస్ కానీ వాడు లైట్ టర్ ప్రిన్సెస్ అని చెప్పాడు లక్కీ అండ్ పవర్ అని చెప్తాడు నే కానీ రియల్ మీనింగ్ అయితే లైటర్ అండ్ ప్రిన్సెస్
ఆహ హీరోయిన్ ఎప్పటి నుంచి ఇష్టపడుతుంది వాడిని
హీరోయిన్ ఫస్ట్ నుంచి అంటే చెప్పలేను ని అంతే వాని బే అతనని బేస్ లో క యాడ్ చేసినాక తను వాడుకో అంటే తన కోసమే వాడు సపరేట్గా పెట్ బిరియాని చేస్తడు అలాగే తన కోసమే ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేసి తన ఇన్ఫర్మేషన్ ని మారుస్తాడ అన్ మాట బ హ్యాకింగ్ అంట్ అంటే హ్యాకింగ్ మీద వచ్చేసి ఇంట్రెస్ట్ పరి చేేసే ది చూసి
ఇంకావు
ఉమ్ వెబ్సై అయిట్ ని హ్యాక్ అంటే తను ఆ రోజు బేస్కు వచ్చిఉన్నది అన్నమాట బేస్కు రాకపోతే తి చెప్పిన కదా ఒకో ఒక్క ఆ ఒక కంపెనీ వాళ్ళు ఆ యాప్ ని తీసుకుంట ఉన్నారు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి అడుగుతారు తను ఎందుకు రాలేదు అని ఏంటి వాళ్ళ ఫ్రెండ్ ఏమఅంటుంది వేత్తానికి వేరే పని ఉంది వేరే సార్ని కలవాలఅని వే వెళ్ళింది తన అండ్ ఆ అని చెప్తుంది అది అబద్ధం చెప్తుంది కానీ వాడు అది నిజం చేసేస్తాడు అది చూపిమంటారు వెబ్సైట్ లో అంటే అదంతా కొంచెం కాలేజ్ చనా పెద్ద కాలేజ్ కాబట్టి తన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది అన్నమాట ఈ రోజు తన ఎక్కడికెక్కడ వెళ్తుంది ఎవరిని ఎవరిని కలుస్తుంది సార్ వాళ్ళని అని తను అబద్ధంగా చెప్పింది కదా పెట్టి వాడు ఆ వెబ్సైట్ తను ఓపెన్ చేసే లోగాని తాన్ని హ్యాక్ చేసి అడ పెట్టేసి చూపిస్తాడనమాట అబ్బ ఏమురా ఇది అనుకుంటే నేను
వాళ్ళ అంతా యాడ్ యాడో బతుకుతా ఉండారు సో మనమే ఈడుండమ్ ఇంకా
ఆ అద్ధి అప్పుడు వచ్చింద లైట్ టేన్ అనడ్ ప్రిన్సెస్ ఎప్పుడు అంటే టూ థౌసండ్ సిక్స్టీన్ లోన ఏమో అప్పుడే వాడు పోగాఆకు లో తోపట్టి ఇప్పుడు మనమేమీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్కడ టెన్ ఇయర్స్
మా టెన్ ఇయర్స్ క్యాపు ఆ
ఇప్పటికి మనకి ఏమో అబ్బా నాకు డౌట్
ఏం రాదే ఇప్పుడుఅల్లా ఇప్పుడుకి మనకి
మని మధ్యలో ఒకటి ఏమ అంటే మినిమం మాక్సిమం నెంబర్ ది కోడీ హీరోయిన్ వెళ్తు ఉంది అనమాట అంటే ఇదివర్క్ అందరికీదొరక్కా వాడిని దగ్గరికి వెళ్తుఉంని ఈ క్కోడ్ రాసి ఇస్తే